హాయ్ అండి బావున్నారా ఆ బావున్నామండి
ఏందడి ఇందాకే లంచ్ అయింది
అవునా
ఇప్పుడే మా బాబు మ్యాంగో కావాలంటే ఇప్పుడు కట్ చేసి ఇచ్చాను మ్ ఆ కొన్నామా లేదండి కొన్నాము జనరల్గా మా అంటే అమ్మ వాళ్ళ దగ్గర అయినా అత్తమ్మ దగ్గరయినా ఉన్నాయి మామిడికాయలు బానే కాకపోతే మేము వ కొంచం దూరంలో ఉండడం వల్ల పంపడానికి కొంచెం కష్టమే ఇంగ మేము ఇ కొట్టుకోవాల్సి వస్
అవునా ఇంగ వాళ్ళు పౌడర్ వేసి పండిస్తారు కావచ్చు
మళ్ళీ అంత ఫ్రెష్గా మంచి దొరకవు అక్కడయితే నవు మన తోటలు అవి ఉంటాయి మంచిగా ఆ దొరుకుతయి
అండి ఇక్కడ ఇగ ఇన్ని రోజులు మా ఇంట్లో కూడా చాలా ఉండే ఒకటి డబ్బు నిండా ఇట్లా ఇంకా అయిపోయిదండి కొన్ని కొన్ని ఖరాబ్ అయినయి తినక కొంచెం సైడ్కి బ్లాగ్గవ్వడం
ఆ మా అన్నయ్య వాళ్ళకు కూడా మా ఇంటి దగ్గర నుంచి ఇట్లా చాలా తోటలు ఉంటాయి మారారు వాళ్ళైనా అందరు ఇట్లా పంపిస్తారంట వాళ్ళకి తిని తిని విరక్తి వస్తుందంట ద మ్యాంగోలని చూస్తే మేమేమో ఇక్కడ కొనుకోవల్సి వస్తుంది వంద కాయలు రెండు వందల కాయలు అని ఇట్లా పంపి చిరన్నట్టు
అవునా
మార్ప ఇక్కడికి పంపిద్దామని అంటే ఎవరన్నా ఒకరు ఎళ్ళడము రావడము ఉండాలి కదా కష్టం అన్నట్టే న ఇవాళ ఫ్రెండ్స్ వాళ్ళకి ఆఫీస్ లో అట్లా అట్లా కొన్ని కొనట్ల ఇచ్చేస్తున్నారంట మ్ ఇచ్చెరంట మళ్ళా పిల్లల పిల్లల గురించి అని మ్యాంగో ఐస్ క్రీమ్ అని పోతే మ్యాంగో జ్యూస్ అని ఇట్లా కొన్ని కొన్ని చేసిందట వెరైటీస్
అవునా ఇంకేదో జల్లిలాగ కూడా ఎస్తారు కదా అన్ని ఉడకబెట్టి
ఆ చేసింది అది కూడా చేసింది మ్యాంగో సూప్ ప్యూరీ చేసి అలా డ్రై ఫ్రూట్ పౌడర్ ఇట్లాంటి అన్న యాడ్ చేసి కొంచెం వేడి చేేసి కొంచం దగ్గరకి వచ్చాక ఆట్లా ఉంటది అది కూడా బానే ఉంటది అంట ఇక అంటే ఏంటంటే మ్యాంగోస్ అన్న ఒకేసారి పండుతాయి ఇక ఇక అన్ని ఒకేసారి వస్తాయి
మ కొంచెం స్వీట్ ఉంటాయి కదా తినబుద్ధి కాదు
ఉమ్ అవునవును
ఆ
ఇప్పుడు ఇక వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఎండింగ్ వచ్చింది అలాగ అన్ని ఇక మ్యాంగోస్ అన్ని
పురుగులు ఉంటాయండి ఇంకా ఈ వర్షాలకి
అంతా తిన్న కూడా మా ఫె డ్ కూడా మ్యాంగో కట్ చేసిస్తాను మా బాబు కననే ఫస్ట్ చెప్పింది అదే అంటే ఫస్ట్ చెప్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతానే కదా కొంచెం చూసుకొని తినాలిగా పురుగులు వస్తాయి
అవును మా మా ఇంటి దగ్గర జామ్ చెట్టికీ అసలు ఫుల్ జామకాయలు ఉన్నాయండి కానీ ఈ ఎండకి స్వీట్ లేదు అస్ అసలు ఈ ఎండకి స్వీట్ గా లేవు చప్పగా ఉన్నాయి ఇంకా ఆ అసలు ఎవ్వరు దంపట్లేరు తినట్లేరు అవ్వే రాలిపోతానే కోతులు వస్తే అవ్వే తిన్నాయి ఇంకా ఫుల్
ఉమ్ అదే అదలేండి ఇక టేస్ట్ లేనప్పుడు కొంచెం ఇక అవే వేస్తేయి కదండి
అవును మళ్ళీ ఇంకా వర్షాలు వస్తాయి పురుగులు వస్తాయి వాటికి జాము
ఆ ఆ అవి ఇంకా డేంజర్ గా ఉంటాయి తెలియకుండా మనం అట్లా తిన్ ఉమ్ చూ
అసలు ఈ ఎటు పోతుందేమో ఈ కాలం ప్రతి ఈ అసలు ఈ ఫ్రూట్స్లల్లా పురుగులే ఉండకపోయేదట
అవునూ
ఇప్పుడు సీతాఫలం ఉంటదిగా లాస్ట్ ఇయర్ బావి దగ్గర దొరికితే మా అత్తయ్య వాళ్ళు తెచ్చారు పండింది అని ఒక రెండు తెచ్చిరు దొరికినా అంట అది తిన్నామని చూస్తే ఇట్లా ఓపెన్ చేయంగానే పురుగులండి ఇక
అయ్యో
వామ్మో అస్సలు సీత ఫలం దాంట్లో కూడా ఉంటున్నాయా వీట్లాంటి ఏమో గాని అనుకున్నాం ఇక
ఇంకా అన్నింటిలో అన్ని కల్తీ అయిపోయినాయి మందులకు వీటికి వీటికి కూడా అసలు ఆడిపోతుంది అసలు అప్పడంతా మంచిగా ఉండట్లేలెవ్ అసలు సనా ఫుడ్డు అన్నీ కలిపి
ఆముహు
ఇప్పుడు ఏ డిసీస్ వచ్చేది అర్ధం కావట్లేదు
అవునండి ఇంకా ఈ రోజు మా అత్తయ వాళ్ళు కరూపానికి వెళ్ళారు కదా రోజు వెళ్తారు ఈ రోజు అక్కడ ఒక ఆమె రీజస్ ఇస్తది అన్నా కదాండి
ఆ ఓకే
తను ఇంకా పాటలు ట్రాక్టరు ఇట్లా మట్టి పోస్తారు కదా ట్రాక్టర్ లో ఆ ట్రాక్ తర్వాతను పాటలు పెడితే అక్కడ ఉన్నోళ్ళు కొందరు ఇట్లు ఉంటారు కొందరు ఉత్సాహం ఎక్కువ డ్యాన్స్ చేయడం అట్లా ఇంట్రెస్ట్ సరే రీల్లు తీస్తా మీరు డ్యాన్స్ వేయండి అంటే ఏసి ర్రు అంట
ఉం ఓకే మీ అత్తమ్మ కూడా వేసిందా అండి
లేదండి ఇంగ అంత అందరు చిల్లర వోళ్ళు వాళ్ళు వీళ్ళు మాదిగో వోళ్ళు వాళ్ళుంటారు వాళ్ళ దాంట్లో ఏమేస్తది
ఓకే నా
గల్లీ మా గల్లి వరకి వినాయక చవితి బొడ్డమ్మ అంటే అట్లా మన వాళ్ళు ఉంటారు కాబట్టి టరు ఇంగ కరువు పని అంటే కొంచెం చిల్లరు చిల్లర ఉంటరు జస్ట్ పోవడం హజరేసుకొని రావడం అయితే అక్కడ డ్యాన్స్ వేసి ర అంట వీళ్ళు ఆమె వీడియో తీసిందంట
ఆ
అయితే అందులో ఒక ఆమెకి దేవుడు వచ్చిందంట దుర్గమ్మ దేవుడు
ఆహా ఓకే
టే బే చెరువులో చప్పట్లు కొడతారా కొట్టొద్దు కదా అది ఇది అని తిట్టిందట వేస్ వేసిన వాళ్ళ అందరినీ ఇట్లా దేవుడోచ్చి మీ మీ ఊర్లో దుర్గమ్మని నిలుపుకో అంటే నిలుపుకోవట్లేరు అది ఇదని ఇట్లా అన్నదంట మీ ఊరు చుట్టే తిరుగు తున్నా ఏది లేదు మీ ఊరికి అన్ని ఊర్లలో ఉన్నా నేను అది ఇది అని అన్నదంట చెప్ చెప్తున్నారు ఊర్లో జనం
ఓకేఓకే ఆ పతి ఒక్క ఊర్లా ఉన్నర్లే దుర్గమ్మ పండుగ
ఉం అదే అయ్య వాళ్ళు మల్లన్న పాటలి మధ్య ఫేమస్ అయినా కాండి దానికి డ్యాన్స్ వేయడం బాగా ఆ ఆ సాంగ్ కి వచ్చిందట దేవుడు ఆమెకి
ఓకే ఓకే
ఉం
ఆ ఇంకా అండి ఏం కర్రీ అండి మీది
కర్రీ ఉల్లిగడ్డ ఎగ్ అండి
వు హమ్
ఉం ఊర్లో బాగా మీటింగ్స్ జరుగుతున్నాయి అందరు ఊర్లో స్కూల్కే పంపియాలి రేషన్ బియ్యం ఇయ్యము అట్లా అయితే తే ప్రైవేట్ స్కూల్ పంపిస్తే ఈసారి ఫుడ్ ఫుడ్డు మంచిగా వస్తది ఏంటిది రాగి జావా మిలేట్స్ ఫుడ్డు కిట్టు లాగ ఇస్తరు
ఓకే ఆహా
ఫార్మల్ షూస్ బుక్స్ పెన్సిల్స్ అన్ని ఒక కిట్ లాగా ఇస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదండి
అవునవునండి ఆ ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్కే పంపాలని ని ఉద్దేశం తోటి కొన్ని ఆఫర్స్ లాగా
అవును అదే ఇట్లా ఆ ఆశ చూపిస్తే ఇట్లనైనా పంపిస్తారేమో అని
ఆ
ఇగ అదే నడుస్తుంది ఊర్లో అందరూ ఏమో స్టార్టింగ్ ఇట్లే చేస్తరు ఒక రెండు నెల్ కాంగానే మళ్ళా మనల్ని ఎటు కాకుండా చేస్తారని కొందరు అంటారు
ఉమ్
మేమైతే పంపమండి ఎందుకంటే చిన్నపిల్ల తను మళ్ళ ఊరుకోస్సకుంది స్కూలు
ఆ ఇబ్బందే అండి కొంచెం కాకపోతే వన్ టూ ఇయర్స్ ఎవరన్నా వెళ్ళి మంచిగా అనిపిస్తా స్తే అప్పుడు పంపిస్తే బెటర్
శ్రమ ఏం పంపియ్యం
పిల్లలకు స్కూలు ఎప్పడినుంచండీ మా
ఫిఫ్టీన్ అండి ఫిఫ్టీన్ కాకపోతే అమావాస్య కదా ఫిఫ్టీన్ ఆ సెవెంటిన్ ఆ పంపి ఇంగా రెగ్యులర్ గా పంపియ్యాలి ఇంగా
అవునండి అసలు ఇగా ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నారు కదా ఇగా పంపిచ్చుడే బెటర్
ఉమ్
మా బాబుని కూడా పంపియ్యాలి అదే స్కూలుకు సంబంధించి అన్ని ఇగా యాక్చువల్ గా ఇవ్వాలా మీటింగు కూడా ఉంది స్కూల్లో గని పిల్లలని తీసుకొని వెళ్లడమని వెళ్లలేదు
మీది బుక్స్ బుక్స్ అవన్నీ అయిపోయినాయి యూనిఫామ్ ఒక్కటి తీసుకుంటే అయిపోతదిగా
ఆ యూనిఫామ్ కూడా ఆల్రెడీ ఆర్డర్ అంటే చెప్పేసామండి స్కూల్ కి వెళ్ళినంక వెంటనే ఇచ్చేస్తాడు ఇగా బ్యా బ్యాగు లాంటివి కొంచెం చూడాలండీ ఆల్రెడీ కొంచెం పాత పాతగా అయ్యింది కొంటె కొన్ని థింగ్స్ కోనేటివి ఇంగా అవి కొనాలి
మేము కూడా స్నాక్స్ బాక్స్ బ్యాగ్ కొనాలి మిగ అ అన్ని ఉన్నాయి ఆ యూనిఫామ్ ఈసారి యూనిఫార్మ్స్ బుక్స్ అవన్నీ కొనాలి ఇంగా
ఓకే
హ మీరు కొనాలి ఇగా చూడాలి ఇంగా ఎట్లా చదువుతారో ఏం చేస్తారో అని ఉమ్ ఇంకా అండి మీకు ఇంగా ఎవ్వరు ఉండరు కావచ్చు అక్కడ మాట్లా
ఆ ఆ లేదండి ఎవరు ఉండరు కొంచెం వేరే దగ్గరికి వెళ్తే అప్పుడు చూడాలండి ఇగా మెయిన్ అదే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఇక్కడ
క్యాంపస్ టైప్ ఉంటే బాగుండేది
ఉ చూడాలి ఇంకొద్ది రోజులు అయితే చూడాలి వస్తదో రాదో చూడాలి
ఈ మధ్య
ఆ వస్తదండి యాక్చువల్గా ఈ నేలే రావాలి కానీ కొంచెం అక్కడ వా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఆపారంట అది ఈ మంత్ చెక్ చేసాక ఇంకొక టూ మంత్స్ త్రీ మంత్స్ అండి అంతకంటే ఎక్కువ అయితే కాదు త్రీ మంత్స్ లోపల నిన్న మా ఫ్రెండ్ వల్ల బాబు ఆ మెయిన్ అంటే ఏందంటే ఎప్పుడు ఇంట్లోనే కాకుండా కొంచెం బయటికి వెళ్లడం అలా స్పెండ్ చేయడం మాట్లాడడం కనీసం మనుషులు కనబడితే మంచిగా అనిపిస్త పల్
అవును ఇప్పుడయితే క్యాంపస్ లో రూమ్ బయటికి రాగానే అందరు ఉంటారు ఇంకా కొత్త ఫ్రెండ్స్ యాడ్ అవుతారు
యాడ్ ఆడవుతారు మంచిగా అనిపిస్తది కొంచెం రిలాక్స్ ఎప్పుడో మార్నింగ్ పని చేసుకుంటాం తర్వాత నాకు పనే ఉంటదా ఆఫ్టర్ నుంచి కాస్త రిలాక్ బయటకు వచ్చి కొంచెం ఊరి మన ఇంట్లో ఏమి ఉంటా ఊ ఉంే మంచిగా అనిపియదు ఈవినింగ్ పార్క్ ఉంటది అక్కడ అయితే కొద్దిగా పార్క్ ఆడిపియడం పిల్లల్ని కొంచం బాగుంటది
అవునండి బాగుంటది అట్లా
ఆ
ఉహూ
నేను నాన్న ఫ్రెండ్ వాళ్ళ బాబు వచ్చాడు ఇక ఇక మా బాబు కొంచెం తోడుదొరికి కొంచెం ఆడుకుంటాారు నేను ఇక బాబు వెళ్ళమంట అసను వెళ్ళ లేడు ఆడుకుంటూనే ఉంటాం ఆ అప్పటికే లేవన్ వన్ ఫిఫ్టీన్యింది
ఇక్కడే ఉంటాడుైక
ఆ ఇక్కడే ఉంటాడు అండి ఇగ
మా స్కూల్ కి వెళ్లి రాగానే ఆడుకుంటారు ఫుల్ డేనా మరి ఆ అతనికి
ఆ ఫుల్ డే అండి అంటే త్రీ థర్టీ వరకు ఉంటదు మరి వాళ్ళకి తెలిదు ఎగ్జాక్ట్ టైమింగ్ ఉమ్ మొన్ననే అని తీసుకొచ్చారు
అవునా ఇంక ఎట్లయినా కొంచెం ఈవినింగ్ అయితే మంచిగా ఆడుకుంటారులే ఒకరోజు కాకుంనా ఒక రోజు అయినా ఆడుకుంటారు
హ్మ్
ఓకే అండి మరి
ఉమ్ సరే అండి ఓకే బాయ్